హలో హలో
హాయండి
ఆ నమస్కారం అండే బాగున్నార
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారండి
ఏం లేదు టీ చూస్తున్నాను మీరేం చూస్తున్నా
తిన్నారా అండి
ఆ తిన్నా మీర్ దిన్నారా
హలో వినియస్తుందా అండి
ఆ వినిపిస్తాందండి
తిన్నారా ఏం చేస్తున్నారు
తిన్నాను మీరు తిన్నార హలో
ఏం వంట చేసారండి ఆ వినిపిస్తుంది
టమాటో చిక్కుడుగాయండి మాది
టమాటో చిక్కుడుకాయ్ ఏం లేదండి ఊరుకొనే కూర్చు కూర్చొని ఉన్నాను బెండకాయ బెండకాయ ఫ్రై చేసాను నేను ఆ తిన్నానండి ఇంత ముందే నిన్న మా దగ్గర మార్కెట్ అండి కూరగాయలు తీసుకుని వచ్చాను
అవునా అంటే వీక్లీ జరుగుతదా డైలీ జరుగుతదా మీ దగ్గర మా
వారం వారం జరుగుతదండి వారం వారం వారం వారం వాంగల్ ఉంటది
అ
అయితే నేను కూరగాయలు తీసుకొని వచ్చాను సాయంత్రం అంటే వారానికి ఒకసారి అ అంగడి మగర
అవునా ఒకేసారు వారానికి సరిపడే వి తీసుకొస్తారా
ఆ వారానికి సరిపడేయి ఒక్కోసారి తీసుకొస్ స్తాను అవి ఒకసారి వంట వంట చేస్తా అంటే వారం రోజులు వస్తాయి
అవునా
ఉ నిన్న తీసుకొచ్చాను టమాటా పచ్చిమిరక్కాయ్
అంటే మీరు ఎట్లా అండి మరి వాటిని ఎట్లా స్టోర్ చేస్తారు బయటనే
మ ఫ్రిడ్జు ఉ మాక్ ఫ్రిడ్జ్ ఉందండి ఫ్రిడ్జ్ లో పెడతాను
ఉహు
ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ లో పెడతాను వారం రోజు రోజువారీగా వండుతాను ఆ నిన్న మార్కెట్ అని చికెన్ ఇష్ట తీసుకొచ్చాను చికెన్ బాగారా అన్నం వొండను
అవునా ఎక్కువ మీకు ఏమంటే ఇష్టమ అండి
నాకు చికెన్ అంటే ఇష్టం అండి
అవునా
మీకేమంటే ఇష్టం అండి ఆ చేస్తానండి నేను చి చికెన్ బిర్యానీ వేస్తాను
అవును పర్ఫెక్ట్గా చేయడం వచ్చా మీకు
ఆ యూట్యూబ్ లో చూసి ఫస్ట్ క్షలో చేసాను మొదట్లో చేసేనండి ఇప్పుడు చూడకుండానే చేస్తాను ఆ నాకు బాగా ఇష్టం అండి బిర్యానీ అందుకే చూడకుండానే చేస్తా మ్మ్
మటన్ బిర్యానీ అయితే చేయడం వచ్చా మరి
నాకు రాదండి మటన్ నేను తిననుండి చేపలు మటన్ నేను తినను
ఓన్లీ చికెన్ ఒకటే తింటారా
ఆ చికెన్ ఒకటే తింటాను బాగా ఇష్టంగా నాకు ఎందుకో అండి అదంటే పిచి బాగా చేపలు చూస్తే అవునండి ఆరోగ్యానికి మంచి కానీ చపను చూస్తే నాకు ఇది పాము లేక్క అనిపిస్తుందిండి ఇ దాండన్ని చూస్తే సరికి ఎత్తిన బుద్ధది కాదు భయం అనేది ఉంటది నాకు బాగా అది నీళ్ళలు ఉంటే బయటకు వస్తదేమో అన్నతా భయం అయితది నాకు చిన్నప్పటి నుండి అలవాటు లేదండి మా అమ్మ గారు నాకు అలవాటు చేయలేదు
అవునా కానీ చేపలు మంచివి ఆరోగ్యం ఆరోగ్యానికి కంటికి కూడా మంచిది
ఆ కానీ ఆరోగ్యానికి మంచి కానీ తి ఇక దాన్ని చూస్తే అదోరకంగా అనిపిస్తదండి తినబుద్ధి కాదు
అవునా
మీరు తింటారా అండి చేపలు
ఆ నేను తింటానండి
మటన్ తింటారా మీరు ఫ్రై చేసుకొని తింటార రా లేకుంటే స్ లాగా చేసుకొని తింటారా అంటే మటన్ అయినా చికెన్ అయినా
ఇంకా మటన్ అయితే కర్రీ వండుతామండి ఇక చేపలు అయితే ఎక్కువ ఉన్నాయి అనుకో కొంచెం చారు వేస్తే తీపితే చేపల పులుసు వేస్తాము కొంచెం ఫ్రై చేసుకుంటామండి
ఉమ్మ్ ఇంకా అండి మరి మీకు ఏ పండుగ అంటే ఇష్టం అండి బాగా
నాకు అన్ని పండుగలు ఇష్టమండి ఇంకా బతుకమ్మ పండుగ అంటే ఇష్టం ఎక్కువ మీకు
అ
హలో
మ్మ్ వినిపయలేదండి ఆ వి నాక అండి నాకు బతుకమ్మ ఆడవాళ్ల అందరికి బతుకమ్మ పండగలు అంటే అంటనే ఇష్టం అందరం మంచిగా బతుక ఆ బతుకమ్మ రోజు చీర కట్టుకోవడం మంచి
మ్మ్ మంచిగా రెడీ అయి ధ్యాన్స్ చేేసుడు కోలాటం వేసుడు బాగుంటది కదా
అవునండి బతుకమ్మకి బాగా సంతోషంగా అనిపిస్తది మస్తు ఆడ కుడా నేనైతే అసలు ఆ అస్ అసలు ఆగేదే లేదు ఇగ ఆరోజు బాగా డ్యాన్సులు ఏస్తామండి మేము బాగా చేస్తాం మీరు బాగా చేస్తారండి ఎన్నింటికి ఇస్తారండి మీరు బా కమ్మను
మేము అంటే అక్కడికి సిక్స్ థర్టీకి అట్లా వెళ్తాంమండి వెళ్ళి ఎయిట్ థర్టీ వరకు తీసి చెర్లో వేస్ స్తారు
ఓహో అంత తొందర తీసెస్
ఆ అంటే మా దగ్గర ప్రైజ ఇ ఉంటాయిండి అవి చానా టైం పడతాయి కాబట్టి ఇగ ఎయిట్ థర్టీ వరకే తీసేస్తారు
ఉహు
ఉ మీ దగ్గర ఎంతసేపు ఆడ్
మా దగ్గర మేము సాయంత్రం ఆరు అయితే పద అయితదండి ఇంటికి వచ్చేసరికి మళ్ పది పదిన్నర అయితే చాల సేపు ఆడతారు మా దగ్గర డీజెల్ తారు పెద్ద మాండపం పెడతారు కావాలంటే ఎవరి నన్ను వించుకొని వస్తారు అంటే ఎమ్మెల ఎల
అంటే అంటే నవరాత్రులు జరుగుతాయా అండి మీ దగ్గర
నవరాత్రిలు జరగవండి అం అంటే మా దగ్గర దుర్గామాతను పెడతరండి కానీ మా గల్లిలో టము మా
ఆ అంటే నవరా దుర్గామాతనే ఒక్కద పెడుత సారు కదా ఊరికి ఒక్కటే
ఆ ఒక దగ్గరే పెడతారు కానీ అక్కడికి మేము వెళ్ళమండి ఎక్కువ ఆది అంటే అదికోంటళ్ళన వాళ్ళు పెట్టుకుంటరు ఇక వాళ్ళే చేసుకుంటారు మేము ఎక్కువ వెళ్ళము అక్కడికి
అవునా అండి
ఉ అంటేగ బతుకమ్మ చిన్న బ కమ్మే తొమ్మిది రోజులు ఆడతాము అక్కడనే ఉంటాము మంచిగ ఆడుకుంటామండి తొమ్మిది రోజులు
ఓ అవున అంటే డైలీ వెళ్తారా అండి మీరు
చిన్న బతుకమ్మ మా ఇంటి దగ్గరనే గుడి దగ్గర ఆడతాంమండి తొమ్మిది రోజులు పెద్ద బతుకమ్మ అప్పుడే వేరే చెరు దగ్గరికి వెళ్తాము
ఆ అవును అంటే ఫస్ట్ బతుకమ్మని అయితే ఊళ్ళో గుడి దగ్గరనే ఆడతారు తర్వాత నుంచి చెరువు దగ్గరి తీసుకెళ్తారు
ఆ అండి ఆ అండి చెప్పండి
ఇ ఆ విను కనిపిస్తుంది మీరు డైలీ వెళ్తారా మరి లాస్ట్ రోజే వెళ్తారా
మేమా అండి పెద్ద బతుకమ్మకు లాస్ట్ రోజు వెళ్తామ అండి చిన్న బతుకమ్మకు ఇంటనే ఆడుకుంటామని చెప్పాను తొమ్మిది రోజులు పెద్ద బతుకమ్మ రోజు చెరువు దగ్గరకి వెళ్తాము ఎక్కువ పూవులు దొరకవండి మా దగ్గర బంతి పూలు చామంతి పూలు అవి కొని పేరుసాము మీరు మీకు దొరుకుతాయ అండి పెద్ద పెద్ద పూలు
మా దగ్గర కూడా దొరకవండి పంత పువ్వులుమో కొనుక్కోచుకుంటాం ఇక టేక్ పువ్వు దొరుకుతదండి. కొంచెం మంచిగానే ఇక వేరే పూలయితే కదా వేరే వాళ్ళని వాళ్ళని దగ్గర ఆడుగుచ్చుకుంటాం లేకపోతే మార్కెట్ లోనే కొనుక్కొచ్చుకోవాలి ఇక చామంతి పూలు కూడా ఉ ఆస్ హలో స్నను సు శ్రు హలో హలో హలో
నార్మల్ మెసె తెమచ్
హలో వినపడట్లేదా? హలో వినవడట్లేదా?
ఆ వేరే వాళ్ళరు ఫోన్ చేస్తున్నారు అది వినిపిస్తలేదు.
ఇంకా మరి చెప్పండి
ఆ అర్ధం కాలెదండి మళ్ళి అడగరా
ఉ
హలో అ విన్ దండి ఆ ఈ ఎవరో ఓకే ఫోన్ చేస్తున్నారు అది వినిపిస్తలేదు కట్టయిపోతుంది.
ఆ
హలో
ఆ చెప్పండి
ఆ ఓ సారీ అండి అది ఎవరో పోసం సరేలేండి. ఇంకా మీరు సంక్రాంతి బా జరుపుకుంటార దాండి
అంటే జరుపుకుంటామండి మీరు మీరు ఎలా జరుపుకుంటారు?
అండి సంక్రాంతి రోజు ముగ్గులు వేసాము సంక్రాంతికి మూడు రోజులు జరుపుకుంటమండి. ఈ ముందు రోజు భోగి రోజు మా దగ్గర ముందు రోజే భోగి ఈ రోజే ముగ్గులేస్తామండి సంక్రాంతి రోజేమో ఆ ఆయ్ ముగ్గులు ఎయమా క్కలు చేసుకుంటాము భోగి సంక్రాంతి రోజు మేము నాన్ వెజ్ తెచ్చుకొని తింటాము.
మీ దగ్గర ముగ్గుల పోటీలు జరుగుతాయా?
జరుగుతాయండి. ముగ్ల పోటీలు జరుగుతాయి సంక్రాంతి రోజు సాయంత్రం బా పోటీలది ప్రోగ్రామ్ పెడతారు అప్పుడు వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారండి బహుమతులు ఇస్తారు. మీ దగ్గర జరుగుతాయండి?
ఆ మా దగ్గర కూడా జరుగుతాయండి మూన్ అంటే మనీ ఇస్తారు మా ద గ్గర మళ్ళీ షీల్డ్లు కూడా ఇస్తారు అందరికి
అవును మా దగ్గర కూడా అంటే కుక్కరు, మిక్సీ బాక్సస్ సెట్లు అవి ఇస్తారండి. మా ఆడబిడ్డల ఇద్దరికి వచ్చినము మా తోట ఎర గ్లో వ నేనెయ్యనన్ వాళ్ళు నైట్ పన్నెండింటికి మొదలు పెడితే ఉదయం పదింటి వరకు వేస్ సన్నెయ ఉంటారు
అంటే నైట్ స్టార్ట్ చేస్తారా మీ దగ్గర?
ఆ అంటే అప్పడుకి ఉదయంకి అయిపోతుందిండి ముగ్గేయడం నైట్ రెండింటికి మొదలుపెడితే ఇంక అంత సమయము
ఏ